బాగున్నా బాగున్నా కదా
మేము కూడా బాగున్నామండి ఇంట్లో వాళ్ళ అందరు బాగున్నారా
మా ఇంట్లో అందరు బాగున్నారు మీ ఇంట్లో ఎలా ఉన్నా
మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు మా ఊరు వాళ్ళందరూ బాగున్నారండి.
ఉగాది పండుగ ఎలా చేసుకున్నారండి.
అబ్బా ఉగాది ఉగాది వద్దండి అసలు ఉగాది నేను మర్చిపోవాల అనుకుంటున్నా ఊ చ్చ చేదు పడుగ నాకు వద్దు వేరే పండుగ చెప్తా అండి
అంద
ఆ చేదే తగిలిందండి నాకు అంటే అన్ని నాకు నా మంచిగా లేదంట ఏలినాటి శని ఉందంట అండి అందుకే నాకు నచ్చతలేదు ఉగాది పడుగ
అవును
ఆ అయితే మీ ఆ అవునండి ఇంకా నేను ఒకటి అడుగుతారండి మీకు తెలిసిన నాకు చెప్తారా అండి ఆ ఇంగ అంటే మేము ఇప్పుడు వంకాయలు తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఎలాంటి వంకాయలు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది ఏం కూర చేసుకుంటే బాగుంటందో చెప్ పండి చేసుకుంటాను తెచ్చుకొని
ఏ వంటలో రా రాజు వంకాయ అంటారండి. అది నల్ల వంకాయతో గుర్తి వంకాయ చేస్కుంటే చాలా బాగుంటదండి.
వంకాయ కూర ఎలా చేస్తారో మీకేమన్న తెల్స్తే నాక్ చెప్పండి నేన్ తెచ్చుకుంటాను
సరే అండి ఫస్ట్ మార్కెట్ కె ల్లీ పది లేత వంకాయలు తీసుకొచ్చుకోవాలండి.
గ్గరా
అవునండి సంతాన్ గుడా అంటారు ఇంకొకటి అక్కడికెళ్ళి పా పావ్ కిలో మీ ఒక్కరికయి ఒక పావు కిలో వంకాయలు తెచ్చుకోండి
మా ఇంట్లో ఒక్కదాన్ని లేనండి పది మంది ఉన్నారం మా ఇంట్ల కీలో సరిపోతాయా అండి మళ్ళా
సరిపోతయి కిలో మోస్ అయితయి అండి. కిలో తెచ్చుకొని వండుకోండి తర్వాత వంకాయలను తెచ్చి నీటి శుభ్రంగా కడగండి.
అవునా అండి ఉప్పేయాలా కారం వేయాల అండి
ఉప్పేసి కడగాలండి లేకపోతే వంకాయ పచ్చగా న నల్లగా అవుతాది ఉప్పేస్ ఉప్పేయకపోతే నల్లగా అయితది ఉప్పేస్తే అలానే తెల్లగా ఉంటది లేకపోతే చేదెక్కుతది మీ జీవి
అవునా అవునా నేను ఒక రోజు ఏం చేసినా అంటే ఉ ఉప్పేయ
హలో హలో హలో హలో హలో